ఆ ఈ కాలు ఎత్తి ఈ కట్ చేయమమంటున్నారా అండి
అ ఏం కాదండి అట్ అట్లున్నా ఏమ్ కాదండి
అవునా మ్ ఇట్లా ఇట్లా ఉండి బ్యాక్ వచ్ చ్చి వేరే వర్కు చేయొచ్చా అండి ఫోన్ లా
అంటే మనకు టైం తెలివదు కదండి ఇబ్బంది అయితది మళ్ళీ
ఒక్క రెండు నిమిష రెండు సెకండ్ అలా పని అండి అంటే ఫోటో పెట్టామంటున్నారు అర్జెంట్ అని అట్లా చేయొచ్చా
ఏమో మరి మీ అయితే ట్రై చేయలే చేస్తే చేయండి మరి
మాట్లాడండి ఫోటో పెడుతున్నా
ఉమ్
వాట్సాప్ లో పెట్టారు లోడ సరిత గారు అది మాప్ కం ప్యూటర్ ఆప్రేటర్కు
మ్ ఓకే అండి మావుల్లె రోజ్ జరుగుతుందండి మా ఊళ్ళే ఏదో జరుగుతుంది ఊరంతా అడావిడి ఉండేసింది ఉఏందో లడత్ బిడ బిడబడా బడబడా అని సౌండ్లు వస్తున్నాయ్ టాక్టర్లు ఉషకలు తోలుతున్నాయి
జేసీబిలు ఇట్ల వచ్చి రోడ్లు బాగా చేస్తున్నట్టున్నాయండి రోడ్లు గల్లీలు దగ్గర దగ్గర దగ్గర ఉన్నాయి గదా
ఒక్క నిమిష అన్న ఫోటో పెట్టేస్తున్నా కొంచెం మాట్లాడడం వీలౌవతలేదు
మ్ పేట్టేయండి నేను మాట్లాడుతూనే ఉ టా చేస్తనే ఉంటా
మీరేం చేస్తున్నారండి ఎళ్తున్నారా మీ ఊర్లోకి
ఆ
ఊర్లోకి ఎళ్తున్నారా
వెళ్తున్నారా
ఊర్లోకి మీ ఊర్లో ఏదో గడబిడ అవుతుందన్నారుగా వెళ్తున్నారా
లేదండి ఏదో జేసిపీ సౌండ్ ఇట్లా వస్తుంది ఇది అయితే ఇప్పుడు సిసి రోడ్డు పోయాలంటే రోడ్డు పెద్దగా ఉండాలి గదా అండి మాకు ప్లేసులు చిన్న చిన్న ఉన్నాయి అన్నట్టు అంటే ఇల్లులు ఇట్లా జరిపి దగ్గరికి జరిపి రోడ్డు చిన్న ఉంచి వాళ్ళు ఇల్లులు పెద్ద చేసుకున్నారు అన్నాటు ఇలా ప్లేస్ లే కా ఆ రోడ్డు అటు ఇటు జేసిపి తో జరుపుతున్నట్టున్నారు అనిపిస్తుంది కనవడటం లేదు విన వినబడుతుంది కని కనవడటలేదు
అ ఫోటో పెడుతున్నా అండి ఫోన్ చేస్తూనే ఉన్నారండి
పోన్ చేస్తే ఎట్లా మాట్లాడతారండి మరి ఇబ్బంది అయితాది కదాండి ఇ ఒక్క కాలు మాట్లాడండి
ఆ పెట్టేశానండి
అ
ఏం చేయాలండి మాఓళ్ళు కొంచెం తొందర ఎక్కువ మా ఓళ్ళ అందరికి తొందర ఎక్కువ మా కోడలు గారిని పూలు తెంపక మారమ్మని అల్లకపోయారా
ఆ కోడలు గారు తెంపక రారండి వాళ్ళు తెంపి అల్లి పెడితేనే పెట్టుకు కుంటరండి ఇంకా నేను ఎప్పుడు తెంపాలండి
రేపు పన్నెండు గంటలకు కదండి కళ్యాణం ఆలోపు చేయండి
రేప్ పొద్దుగాలా లేవడం ఉడవడం చల్లడం ఆ ముగ్గేసుకోవడం ఇల్లు కడగడం కడపలు కడుక్కోవడం స్నానాలు చేయడం వంట చేయడం ఇగ ఆడికే పది పదకొండు అయితదండి
ఓ మై గార్డ్
కోడలు గారికి దేవుని పూజ చేయడం నచ్చిందట అండి మొన్నొక రోజు ఉగాది పండుగ రోజు చేస్తే అంటుంది కద మళ్ళీ ఎప్పుడు చేద్దాం మమ్మీ మనం దేవుని పండుగ పూజలు అంటుందండి
ఫ్రైడే ఫ్రైడే చేయండి
అయితే మా మొన్న మేము అక్కడికి ఫంక్షన్ కి వెళ్ళాం కదండి ఫంక్షన్ కి వెళ్ళే రోజు సోమవారమే కదండి అయితే తలస్నానం గిట్ల చేసాము కదా మమ్మీ మమ్మీ తలస్నానం చేశాం కదా దేవునికి పూజ చేద్దామా అన్నది అంటే పూజ ఏ మొద్దులే గాని అగరబత్తిలు తీసుకొచ్చి ఆ తులసమ్మక్కడ పెట్టు అన్న అంటే తులసమ్మకాడికి తీసుకొచ్చి ముట్టించి పెట్టేసిందండి
ఇంకే బాగుందండి
ఇంట్లో ఊదేస్తున్నాం కదండి మంచిగా మనశ్శాంతిగ ఉందట మమ్మీ మంచిగ ఉంది మమ్మీ ఇట్ల చేస్తే అంటుందండి
ముంచి ముంచిదే అండి ఊదేస్తే మంచిది ఎలాంటి నెగటివ్ ఎలాంటి నెగిటివ్ వైబ్రేషన్స్ ఏమి ఉండవు బాగుంటది
ఉ
హ
ఊదు తీసుకొచ్చానండి అది పట్టుకుంటూ చూడండి చేతిలో ఏమంటరు దాన్ని ఇట్లా తురుకొల్లు పట్టుకొని ఎస్తరు చూడండి ఉ అలాంటి ఇదొక్కటి కొనుక్కొచ్చానండి
అవును
ఇంకా రేపు శ్రీరామనవమి కాట్టి రేపు కూడా దీపం ముట్టించు కోని మంచిగా
ఉక
కొబ్బరికాయ అక్కడ దేవునికాడ కొట్టి రావాలా ఇంటి దగ్గర కొట్టాలా ఎట్లా చెయ్యాలండి ఓసారి చెప్పరాదండి
ఇంట్లో ఇంట్లో ఒకటి కొట్టండి దేవుడి దగ్గర ఒకటి కొట్టండి
అవునా మళ్ళ సాయంత్రం వస్తడు కదండి దేవుడు
అప్పుడు నీల్లరబోయండి
నలా ఆడపోయాల
ఉమ్ వీలుంటే అప్పుడు కూడ ఒకటి కొట్టుకోండి
హ
గల్లీ గల్లికి వస్తాడా అండి దేవుడు
గల్లి గల్లికి వస్తాడండి ట్రాక్టర్లో ఉంచి గల్లి గల్లికి తిప్తారండి అందుకే ఇగ రేపు
గల్లీ గల్లి తీసుకొచ్చి మంచిగా చేస్తారు మాకు అట్లా లేవండి ఒక్క ఇక్కడ దేవుడి దగ్గర నుంచి అక్క
కొద్దుూర అయ్యేప్పటికే గల్లీ గల్లీ తిప్పారంండి
అ
అయినా గల్లి గల్లి తిప్పకుండా మెయిన్ రోడ్డు మించ అన పోదా అండి
మెయిన్ రోడ్ నుంచే వెళ్తుదండి
మరి ఇంకేందండి ఇప్పుడు గల్లీ ఆ గల్లి ఉన్న వాళ్ళ అందరు రోడ్కి వచ్చిడతారు కదా
అ
కాదండి ఆ పృష్ణ ఈ నల అయిందా అండి
అయిందండి పద్దెనిమిదో తారీఖే నేల అండి
అవున
ఆ ఎందుకండి
నిన్న పని ఉండే అండి దానితోటి అవు నాకు అసలు అంత ఐడియా లేదండి ఒక విషయం నుండే
ఆ చెప్పండి
అ ఏంటి అని అర్థం అయితలేదు
అవునా ఆ వచ్చేసిందండి
అవునా నాకు అదే గుర్తు లేదండి పండగ ఏ రోజు నస్తుంద అన్నది
మీదా అండి హ మా పడుగ సేవన్కి వచ్చిందండి ఉగాది ముందే
ఆఓహా నాకు అసలు గుర్తు లేదు ఇంకా ఏం సప్పు లేదు ఏంటి అని ఆలోచించుతున్నానండి
అవునా
అయితే ఇప్పుడు ఆపరేషన్కి ముందే ఉంది కదా అని డౌట్ గుర్తుండే కొ కొంచం
ఆహ
అంటే ఎప్పుడైనా ఐదారు రోజుల ముందే కదా
హు హు
అని ఏంది మరి ఇట్లా అనీ ఆలోచించుకున్నా
ఊహ్
ఊమ్ చింతపండు పొట్టు ఒక్కటి అయిపోయిందండి ఇగ
ఊ
మా అత్తియ అంటుంది గద అండి, పల్లికాయలు మాకూ ఇన్ని వెట్టరాదుండి అంటుందండి. హలో
ఆ చెప్పన్ చెప్పండి చూస్తున్నా అండి
అయిందా అండి
ఎన్మిది ఎన్మి సెకండ్స్ అవుతున్నయ్ ఫోన్స్ మద్ ధర మధర డిస్టర్బ్ చేస్తున్నాయండి మధ్ధర మధర ఫోన్ కాల్స్ ఒస్తున్నయ్
ఊహూ అయితే అన్ టుందండి అంటే నేనన్న గదా అండి కీలోన్నర్ రెండు కిలోలన్న తీసుకోండి అని అంటే, ఆ మాయ్ ఎన్నిదింటలేరండి మీరూ. పెడితే ఎందండి అన్ ఏ మా అమ్మ వాళ్ళ చేను వండలేదండీ పెట్టడానికీ, కొనుక్కొచ్చుకున్నాం మేము అని చెప్పామండి.
అవునా
బొబ్బర్లు గావాలంటే చెప్పండీ, పంపియమని చెప్తాను మా మమ్మీని అంటే. గవి నాకెందుకు నాకు కావాల్సినవి కావాలె గానీ అంటుందండి
ఊ ఉన్నాయి పెడతారు గానీ లేని ఎక్క నుంచి తెస్తరండి
ఊమ్ మరి తీసుకున్నప్పుడు నాకు చెపితే, నేను గూడా తీసుకుందును ఖదా అంటుందండి.
ఊహు
సడన్గ చెప్పారూ, నేనే ఇంకా డబ్బులు కొట్టలేదు వాళ్ళకూ. అని చెప్పాను
వాళ్ళ ఆయన గారు అప్పుడప్పుడు హన్మకొండ ఎళ్ళొస్తారుగా తెచ్చేయరా.
తను ఎళ్ళదా అండి, తను గూడా ఎళ్తది గానీ.
వాళ్ళ అమ్మోళ్ళ వాళ్ళ సైడ్ బాగానే పండిస్తారుగా.
అటు స ఆలు గాదండీ అత్తగారు
అత్తగారా అవునా ఆహా
కాని అడుగదండి
కుండూ
తనడగదు గాని అత్తగారే అంటుంది అన్నగారు రోజూ బెల్లం పెట్టుకొని పల్లికాయల్ తింటున్నారండీ కతం చేస్తుండు పందికొక్కు లాగా ఊ అది చూసీ అడుగు తుందన్నట్టూ
ఊ
అడుగుతుంటే చెప్తున్నానూ, తను కూడా అట్లనే తింటదీ అప్పుడు పది కే. జిల కాయ వంపి